హలో
ఉహ్ బన్నారండి
ఆ బాన్నామండి మీరు బాగున్నారా
ఉహ్ బాన్నామండి
ఏం చేస్తున్నారు
ఏ లేదండి ఖాళీగున్నాం షాపింగుకిచే షాపింగ్ చేయాలను అనుకుంటా ఉన్నాము బయటికి వెళ్ళాలి అండి
బయటికి ఎందుక్ కండి ఆన్లైన్ లోనే చేయొచ్చు గ టైమ్ సేవ్ అవుతుంది
కానీ ఆన్లైన్లో చేయోచ్చు కానీ ప్రోడక్ట్స్ ఎట్లొస్తాయో అని చెప్పి కొంచెం భయం ఉంటది కదండి
ఆ అవును అది నిజమే కానీ మనకి ఈ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటాది గా
అది నిజమేనండి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటది ఏమో అండి ఆ మోస్ట్లీ నేనైతే ఆఫ్లైన్ షాపింగే చేస్తానండి
ఆ
ఆ
ఆ అంటే ఎట్లాంటివి కొంటారు మీరు
ఎట్లాంటివి అంటే ఇంట్లోకి కావాల్సినేటివి మాకు కావల్సిన బట్ట బట్టలు కానివ్వండి ఇంట్లోక్ కావల్సిన వస్తు తూల్ కావీవ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఇంట్లోకి సామాన్లు ఏవైనా గాని ఆఫ్లైన్ లోనే తీసుకుంటామండి.
ఆ
ఊ మీరండి
మేము ఆల్మోస్ట్ ఆన్లైనే యూస్ చేసామ అండి ఇంకా బిజీ ఉంటాము ఇంకా ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం
ఉహు
టైమ్ సేవ్ అయ్ డిగా ఇంటిక వచ్చేస్తే మళ్ళీ ఎల్లి తెచ్చుకొని ఎండల్కి రిస్క్ డెండు కుడుస్త
ఆ అవునండి మీరు అనేది నిజమే ఆన్లైన్ షాపింగ్ అయితే మనకి టైమ్ అనేది సేవ్ అయితది బట్టు ఏమంటరూ ప్రాడక్ట్ అంత క్వాలిటీ ఉండవేమో నని చెప్పి మేము ఆఫ్లైన్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండీ
ఆ
ఊ
కానీ ఇప్పుడు మీకు ఒకవేళ ఆన్లైన్ లో నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా అందు ఆ ప్రొడక్ట్ కాకపోతే ఇంకొక వెబ్సైట్ చాలా వెబ్సైట్స్ ఉంటాయ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయ్ మీకి నీ బడ్జెట్ ని బట్టి ప్లాట్ఫామ్స్ ఉంటాయ్
అవునా అండి అన్ని వెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఆన్లైన్ లో ఇప్పుడూ
అవునండి చాలా యాప్సే ఉన్నాయ్
ఒకే ఏమో అండి మేమైతే అసలు యూజ్ చేయడం లేదు ఆన్లైన్వి అందుకు కోసమనేసి మాక్ తెలీడం లేదు ఎట్లెట్లు ఉంటుందని మీకేమన్నా ఐడియా ఉందా అండి
ఆ ఆ ఇప్పుడూ మీరు ఒకా ఇన్స్టా ఏదో ఒకటి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోండీ
ఒకే
ఇప్పుడూ వెజ్ టేప్సుల్ కంటూ ఒక సప్రేట్ ఉంటా వెబ్సైటు ఇప్పుడు గ్రోజరీస్ ఒక సప్రేట్ ఉంటది తర్వాత బ్యూటీకి ఒక సప్రేట్ ఉంటదీ డ్రెస్సెస్ కి సప్రేట్ ఉంటదీ చాలా ప్లాట్ఫామ్సే ఉంటాయి ఇలా సపరేట్ సపరేట్ మీరు ఏది కావాలంటే అది ఎంచు కోచ్చు మళ్ళీ మీకు డ్రస్సు లో ఒకే ప్లాట్ఫామ్ ఉండదు దాంట్లో చాలా వేరే వేరే ఉంటాయ్ ప్లాట్ఫామ్స్
ఫన్స్ ఓకే అండి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా అండి ఇప్పుడు ఆన్లైన్ లో ఏమో అండి మేము చానా వెనుకబడిపోయినట్
టెక్నాలజీ అండి టెక్నాలజీ యూజ్ చేయాలి
అదే అండీ ఎంత ఎనక్కి పడిపోయినాం అనిపిస్సుందండి ఆఫ్లైన్ లోనే ఎప్పుడు చూడండీ మేమూ బట్టలు కావనీవండీ పిల్లలక్ కావల్సిన వస్తువులైనా కానీ ఇంట్లేకి కావల్సినా సామాన్లైనా కానివ్వండీ విజిట్ టేబుల్స్ అయినా కానివ్వండి ఏవైనా కానియ్యండి బయటికెళ్లీ సంతకెల్లో లేకపోతే బయట బట్టలకయితే బట్టల షాపులకెళ్ళీ సామాన్లు కావాలనుకు కుంటే సామాన్ల షాప్ కి ఇట్లా బయట బయటే చూస్తామండి ఆన్లైన్ లో ఇంత్ ఎప్పుడు చూల్లేదండి మీరు చెప్తా ఉంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్ చిందా అనిపిస్సాంది.
ఆ ఆన్లైన్ ఇప్పుడూ వెజిటేబుల్స్ లో మార్కెట్ లో కొనుక్కోవడం బెస్టే ఎందుకంటే రైతుల నుంచి డైరెక్ట్ క్టు కొంటాం వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే ఆన్లైన్ లో కొంటే వెజిటబుల్సు చాలా జిఎస్టి అదంతా పడు తుందిగా
ఆ అవునా అండీ అంటే ఇప్పుడు మనం బయట కొనే దానికంటే కాస్ట్ ఎక్కువే ఉంటుందా అండీ
ఆన్లైన్ లో తు అంటున్నా ఎందుకంటే మనకి టైం మిగులుతుందని ఆల్మోస్ట్ ఇలాగుంటారు కదా
కానీ అంటారండి నేను చానా సార్లు విన్నాను వేరే వాళ్ళ దగ్గర నుండి ఆన్లైన్ లో కొంటే ఆఫర్స్ ఉంటాయి ఫిఫ్ టీ ఫర్సంట్ డిస్కౌంట్ ఇట్లా ఆహా
ఇలా ఇది కొన్ని డీల్స్ ఆషాడం సేల్స్ అలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమా ట సమ్మర్ సమ్మర్ సేల్స్ వింటర్ సేల్స్ రమ్మర్ వేర్ ఇంటర్వేర్స్ అలా కిడ్స్ కి ఉంటాయి
ఊ
అలా ఉంటాయి ఈ వెజిటబుల్స్ మార్కెట్ కెళ్ళి కొనుక్కోవడమే బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే మనము అక్కడ భ్యాగింగ్ చేయచ్చు
అవునండి
ఆ డ్రస్సులు ఇవన్నీ అయితే మనం బాగెయిన్ చే ఎందుకంటే అడ ఫిక్స్డ్ రేట్ అని బోర్టు పెట్టేసిన్ ట హనమాట ఇక్కడైనా ఫిక్సడ్ రేట్ అక్కడైనా ఫిక్సడ్ రే టే సో మనం ఇక్కడే
అది కూడా నిజమేనండి
ఆ ఎలాంటి టైప్ డ్రెస్సెస్ ఎక్కువ కొనాలనుకుంటున్నారు ఇప్పుడు
నేను మా అండి ఇప్పుడు సమ్మర్ అయిపోయింది ఇంకా స్కూల్ రీ యోపెన్స్ యూనిఫార్మ్స్ గన కొనుక్కోవాలండి
ఆ యూనిఫార్మ్స్ అవన్నీ షాప్ కెళ్ళి కొనుక్కోవడమే బెస్ట్ ఎందుకంటే డైరెక్ట్ ఆళ్తి తీసు్ కొని వాళ్ళు ఎక్కడే స్టిచ్ చేసిస్తారు కదా ఏ నార్మల్ గా డై లీ వేరు పార్టీ వేరు పెళ్ళిళ్ళకి శారీసు
అవి గుడా తీసుకోవాలండి ఏమంటే ఫస్ట్ మనకి స్కూల్ రీఓపెన్స్ కాబట్ టి యూనిఫార్మ్స్ అనేటివి ముఖ్యం గదా
హా
అందుకోసం అని యూనిఫార్మ్స్ తీసుకోవాలనుకుంటున్నాం ఇంకా అ నార్మల్ డ్రెస్సెస్ కూడా తీసుకోవాలండి అవి గుడా అంత పెద్దగా లేవు ఉన్మా కి కొత్తవి కొనాలనుకుంటున్నాం ఉమ్ అవి కూడా షాప్ చెయ్యాలండి
ఓకే
ఉమ్
కొనండి ఇప్పుడు మొన్న మేము లాస్ట్ టైం సమ్ ఇది సమ్మర్ వెకేషన్ చలి సమ్మర్ రే లో ఆఫర్ ఉంటే కొనేసినామండి ఓ ఫోర్ సెవెన్ థౌజండ్ అయ్యింది
అవునా అన్ని కొన్నారా అండి అంత కాస్ట్ వెట్టి
సమ్మర్ కంటే సపరేట్ ఉంటాయి గదా అండి మళ్ళీ నైచర్ వేసుకోవడానికి మన ఆ సెట్ అవ్వదు ఇంకా అప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యింటుంది ఇంకా ఏ ట్రెండ్ బట్టి ఇంకా అలా
ఆవునా అవునండి మీరు చెప్పేది కూడా నిజమేనండి ట్రెండ్ కు తగ్గట్టు మనం కూడా చేంజ్ అయితా ఉండాలండి
ఆ
అట్లే ఉంటే కాదు
ఆ అలానే కొనేసినా ఇప్పుడు ఇంకా ప్రజెంట్ మళ్ళీ వింటర్ స్టార్ట్ అయితుంది కదా
ఆ అవునండి
ఇంకా ఇప్పుడు చూడాలి ఇంక నే క్స్ట్ టూ మంత్స్ల అలా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ఐడియా లేదు కొనలన్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఆన్లైన్ ఒకసారి ట్రై చేయ్యండి ఇప్పుడు ఖాళీగనే ఉన్నప్పుడు
ఉమ్
ఒకసారి ట్రై చెయ్యండి వెబ్సైట్స్ అలా ఉంటాయి చూడండి
ఓకే అండి చూస్తామండి చానా వెబ్సైట్లే చెప్ ప్పినారు మీరు షాపింగ్ అని మీన్ క్లాత్లు అంటే బట్టలు కొనుక్కునేకు ఒకటి ఇంట్లో సామాన్లకు కొనుకునేకి ఒకటి మళ్ళీ ఇంకా మళ్ళీ ఏమంటారు వెజిటేబుల్స్ కొనుక్కునేకి సపరేట్ ఉంటాయి వెబ్సైట్లు అన్
కొన్ని ఎలా ఉంటాయి అంటే యాప్స్
ఉంటాయి అంటారు కదా అంట్రీ కదా
అవునవును మన మా అక్కడ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత ఫిల్టర్ ఏ ఫిల్టర్ గావాలి అలా అంత
అవునా అండి ఆ యాప్షన్స్ కూడా ఉంటాయా అండి
హా అ థర్టీ పర్సెంట్ ఇస్ అకౌంట్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా కూడా ఆప్షన్స్ ఉంటాయి
ఆహా
మ్ మీర్ పర్ఫ్యూమ్స్ వాడతరా అండి సెంటు అంటరుగ పర్ఫ్యూమ్
పర్ఫ్యూమ్సా అండి పర్ఫ్యూమ్స్ తక్కువేనండి వాడేది ఏవో మ్ ఎప్ ఎప్పుడన్న ఎక్కడికన్న పార్టీ వేర్ బయటికి వెళ్ళనప్పుడు మాత్రమే పర్ఫ్యూమ్స్ వాడతా మండి నార్మల్ టైమ్స్ లో ఏం వాడమండి
ఆ
ఏమండి దానికి కూడా వెబ్సైట్స్ ఉన్నాయా అండి
దానికేమి వెబ్సైట్లు బ్యూటీ ప్రోడక్ట్స్ లోనే దొరుకుతాయి అన్నమాట సపరేట్ ఏం లేదు జస్ట్ అడుగుతున్నాం మంచిది ఏదైనా మీకు తెలిసే ఏమన్న సజెషన్ ఇస్త సరే మార్నింగ్ అది నేను రెండే వాడతా అందుకనేసి
ఓకే నేను పెద్దగా వాడనండి ఎప్పుడైనా పార్టీలు పోయినప్పుడు మాత్రమే అవి యూజ్ చేస్తామండి ఏదో ఉమ్ మే నే నేనేమనుకున్నానంటే మీకు ఏమన్నా సపరేట్ దానికి కూడా ఒక వెబ్సైట్ ఉంటుందేమో మీరు దాని గురించి చెప్తారేమోనని నేను అనుకున్నానండి
లేదు సపరేట్ వెబ్సైట్ అయితే ఏం లేదు జస్ట్ నేను అడుగుతున్నాను
ఉహు ఉమ్ ఇంకేంటండి విశేషాలు షాపింగ్ అంటే మీరు ఆన్లైన్ షాపింగే చేస్తారా అండి
అద్ మోస్ట్లీ ఆన్లైన్ షాపింగే ఉంటాది తక్కువ
ఉమ్ అవునా అండి ఈసారి నేను కూడా ట్రై చేస్తాన అండి ఆన్లైన్ షాపింగ్ చేయడానికి
ఒకవేళ ఆఫ్లైన్ షాప్ చేస్తే స్టిచ్ చేసుకోవడానికి మెటీరియల్ కొంటాం కదా అలాంటి చేస్తామని ఎక్కువ
ఓకే
ఆ ఆ ఆఫ్లైన్ అయితే ఎందుకంటే నాకు అవుట్ఫిట్ కావలి అనిపించిందంటే ఆన్లైన్ లో దొరకదు కదా కొన్ని మంచి చేస సో అలాంటివి మాత్రమే నేను ఆఫ్లైన్ కి ఎళ్తాను మితావని ఆల్మోస్ట్ ఆన్లైన్ లో ఉన్నాయి ప్రోడక్ట్స్ అయినా కానీ ఏదైనా సరే
ఉహు
ఉ
ఓకే అండి ఇంకేంటండి విశేషాలు
భోజనం చేసారాండి
ఇంకా లేదండి తినాలండి షాపింగ్కి వెళ్ళాలంటే ఇ కదా హల్ హ్మ్ షాపింగ్కి వెళ్ళాలి మీరు అన్నట్టు ఆన్లైన్ లో కూడా కొంటాను బట్ కానీ యూనిఫార్మ్స్ అనేటివి ఆన్లైన్ లో అంతా బాగుండవి అంటారు కదా
అవును
ఆ బయట ఎళ్ళే తీసుకోవాలాంట్రీ బయటికి ఎళ్ళి యూనిఫార్మ్స్ తీసుకొని ఈసారి ఎప్పుడైనా ఆన్లైన్ లో ఏవైనా ఐ మీన్ కొనుక్కోవాలనుకుంటే బట్టలు ఆన్లైన్ లో తీసుకుంటానండి మీరు చెప్పినట్ టు
ఆ ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడన్నా మీరు అతే మరి ఎక్కువ బడ్జెట్ లేకుండా మీ బడ్జెట్ లో కొంచెం తక్కువలో పెట్టుకోండి ఒకవేళ నచ్చితే ఉంచుకోండి లేదా రిటర్న్ చేసుకోడి చ్చు కదా మళ్ ఒకేసారి మీరు బడ్జెట్ మొత్తం పెట్టినా అంటే మీరు ఎప్పుడు చేయాలే అంటున్నారు కదా
అవునండి
ఆహా అందుకే చెప్తాను
హ్మ్ సరే అండి అయితే ఖచ్చితంగా అండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తానండి
ఆ ఓకే
సరే అండి మరి ఉంటాము
ఆ ఓకే అండి బాయ్
హ హుమ్మ్ బాయ్ అండి